హలో ఆ చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఖాళీగానే ఉన్నామండి
తిన్నారా
ఆ మీరు అండి
ఆ తిన్నాము ఏం చేస్తున్నారు
ఏం ఏం చేయట్లేదండి ఖాళీగానే ఉన్నాం మీరు
మేము ఏం చేయదండి ఖాళీ ఏ
చెప్పండి ఏం వంట చేసారండి మీరు
మేమ అండి వెల్లి పై కారం చేసామండి
మాకు మా హాస్టల్లో మా హాస్టల్లో మా హాస్టల్లో మాకు
హమ్
హలో
హలో
మా హాస్టల్ లో మాకు వంకాయ ప్లస్ బెండకాయ ఏదో సామ్ ఇందాక చేశారండి
వంకాయ టమాట అంటకి ఆలుకా కూరగాయలు కలిపి
ఏమో ఏమేస్ చేసినారు మా హాస్టళ్ల్లో అంతా పిచ్చి పిచ్చిగా పెడుతుంటారు ఎం మెంటల్లోలో
మీరు చేసుకోవడానికి ఉండదా అండి
చేసుకోవచ్చండి కానీ మేము కేెటిల్స్ అవన్నీ తెచ్చుకోలేదు
మ్ అంటే వీరే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా వాళ్ళ దగ్గర తీసుకునేలా కర్రీస్ చేసుకోడనికి ఏదో తెచ్చు కదా
అడుగుతామండి ఒకసారి రెండు సా సార్లు ఎం పదే పదే అడగలేం కదా వాళ్ళనీ
ఏమో తెలీదే
చెప్పండండి ఇంకేమి నేనా ఫార్మసి అండి
అంతే టెన్ ఇయర్స్ వుంటుండండి
ఫోర్ ఇయర్స్ మేము ఫోర్ ఇయర్స్ ఫార్మసీ
ఏ ఇయర్ మీరు ఇప్పుడు
మేము ఇప్పుడు థర్డ్ ఇయర్ అయిపోతుందండి
నవ ఇయర్ అయిపోతు సీనియర్స్
అవును మీరు
మేము త్రోడియారంండి
కాడ మీకు కూడా అయిపోతుంది కదండి త్వరలో
అవునండి అయిపోతు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి మీరి ఇలా ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళరాా అండి
ఎ తిరుగుతామండి ట్రిప్స్కి వెళ్తా మొత్తము మొన్న బీచ్ కె వెళ్ళేసి వచ్చాము ఆ మొన్న టెంపుల్ క వెళ్ళ వచ్చాము ఇక్కడ పర్మిషన్ ఇవ్వరండి తక్కువ ఫుల్గా ఎంజాయ్ చేసామండి బీచ్లో ఇక్కడ మాకు పర్మిషన్ ఇవ్వరండి అఔటింగ్ అమ్ పేరెంట్స్ కాల్ చేసి చెప్తేనే పర్మిషన్ ఇస్తారు
ఓకే మీ కాాలేజ్ హాస్టలా
అవును మీరు
మేము పేసి
అహో పీజనానే రవాము
అవును
ఇంకేంతండి మీకు ఫుడ్ బాగుంటుంద
ఫుడ్డు బాగుంటుంది పర్లేదు కానీ మేము చేసుకుంటాం అప్పుడప్పుడు
ఓహో
ఇద్డు బానే పెడతారు మీకు పెడతారా బానే
మాకేం బాగోదండి అంత సాంబారే సాబార్ సాబార్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి
ఓకే అంటే ఏదన్నా పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ పీజీ లో ఉండచ్చు
అదే అండి బయటికి వెళ్ ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకోవట్లేదండి ఫోర్త్ ఇయర్ అట్లా వెళ్ళేసి చూసుకోవాలని ఉన్నాము
ఆ
అ
అ చేయండి ఇంట్లో ఒప్పించుకోవడానికి
చాలా అడిగమండి ఒప్పుకోవట్లేదు ఏమన్నాంటే బయట సేఫ్టీ ఉండదు అది ఇది అని అంటున్నారు
ఎక్కడా మీరు ఉండేది
ఆ చెప్పాలండి ఇంకేంటి విశేషాలు
ఏముందండి మేము ఎప్పుడే ఎల్లిపాయ కాలం చేసుకున్నాము అలా అలా అయిపోయింది తినేసి ఇలా వాకింగ్ చేస్త ఉన్నాను
అంటే నిమ అన్నదా ఇట్లా చేసుకుని తింటే
ఆహా లేదండి కనిపించకుండా యూస్ చేసుకుంటాం కనిపి తీసుకెళ్ళలిపోతారు
అవునా అవు మా హాస్టల్స్ లో అవి కూడా అలా లే వదులే అలో లేదులేండి
మాకు ఉందండి కానీ కనిపించకుండా తీసుకోవాలి ఏదైనా మళ్ళీ బ్యాగ్ చేసేసుకొని వర్క్ బ్యాగ్ లో పెట్టేసుకునా నీ హీటర్స్ కానీ ఏవైనా హలో
ఓయ్
ఏంటండి హలో
చెప్పండి చెప్పండి
వినిపిస్తుందా అండి నా వాయిసు మీకు
ఆ వినిపిస్తుంది
ఏదన్నా ట్రిప్కి వెళ్దాం వస్తారాండి
అండి అంటే అంత ఫాస్ట్గా ఎలా వస్తాము కొంచెం టైం పడుతుంది
అంటే మేము మా ఫ్రెండ్స్ తో వెళ్ళాలి అనుకుంటున్నాం మీరు వస్తారా
అవునా సరే అండి ఇంట్లో అడిగేసి చెప్తాను
శ్రీకాళహస్తి పోదాం అనుకుంటున్నాము
అది చాలా లాంగ్ అవుతుంది కాదండి
అంటే ఒక రోజులో వెళ్ళి రావచ్చండి అంత లాంగేం ఉండదు బాగుంటుంది
అవునా సరే సరే అండి అడుగుతాను ఇం లో పేరెంట్స్ ఏమంటారో చూసి చెప్తాను
వస్తా అంటే చెప్పండి వెళదాం ఇలా ఉంటుంది కదా హాలిడేస్ అప్పుడు
హ్మ్ సరే అండి ఇంకేంటండి ఇంట్లో పేరెంట్సకి కాల్ చేసి మాట్లాడినారా
ఆ చేశామండి వాళ్ళు తింటున్నరంట వాళ ఫెస్టివల్ కదా
అవును స్పెషల్ ఏం పెట్టారు మీకు హాస్టల్
స్వీట్ పెట్టారాండి అదేదో స్వీటు సంథింగ్ ఆ వడ బజ్జీ సంథంగ్ ఏదో పెట్టారు రసం రైస్ వడియాలు
మీకేం అలాగాన పెడుతుండ్ర మాకు అది కూడా పెట్టర్లేండి
అస్సలు అంటే ఈ రోజు ఫెస్టివల్ కదండి స్వీట్ పెడతారు కదా
వడబజ్జి ఏందండి ఎప్పుడు వినలేదు నేను ఆ పేరు
వడలు తెలియదా అండి తినే వడలు
తెలిదండి వడలు తెలుసు అది మర ఏదో కర్రీ అంటున్నారు కదా మీరు
ఆ వడల్ని మనం ఎగ్ కరీ చేసుకుంటాం కదండి ఎగ్ టొమటో ఎగ్ దానిలాగే టొమాటో కర్రీలు వడలే వేసేసి చేస్త
ఓహో అట్లా చేస్తారా సరే అండి నేను ట్రై చేస్తాను ఈసారి ఇంటికెళ్తా తే మా సైడ్ ఇట్లా కర్రీస్ చెయ్యరండి
అంటే చాలా తక్కువ రేర్ అండి చేసుకోవడం అది కానీ బాగుంటుంది ఇంట్లో చేసు కుంటే ఇలా హాస్టల్లో అవి బాగోదు
చెప్పండి ఇంకేంటి
రండి ట్రై చేయండి తిరుపతి అలా పోదాం రండి
అడుగుతానండి ఇంట్లో అడిగేసి చెప్తాను రేపు మరీ కాల్ చేయండి అడిగేసి ఇంట్లో వెళ్దాం ట్రిప్కి
మేము పేరెంట్స్ ను కనుక్కుంటాము
మా ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్ అండి అదే నా బాధ హ్మ్ సరే అండి
ఎటు ఫ్రీ బస్సెస్ ఉన్నాయికదా లేడీస్కి
ఆ అవునండి
అలా వెళ్ళేసి అన్ని చూసేసి వ చేదాం బాగు అక్కడ శివయ్య బాగుంటాడంట స్వామి
అసలుకి ఆ రూట్ ఎట్లుంటుంది కూడా నేను ఎప్పుడు చూడలేదు
మేము తీసుకెళ్తామండి మీరుస్తే
ట్రై చేస్తాను ఇంట్లో
ఇక్కడ స్వీట్ పార్కో కూడా ఫేమస్ అండి
అవునా సరే అండి వెళ్దాము చెప్పండి ఇంకేంటి విశేషాలు
ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసారండి పేరెంట్స్ కి
ఆ చేసి మాట్లాడునానండి
స్పెషల్ ఏం చేసారండి ఇవాళ
పూర్ణ భక్షాలు
పూర్ణం బచ్చాల ఏంటండి
మా సైడ్ స్పెషల్ అండి రా అండి ఒకసారి మా ఇంటికి చాలా ఐటమ్స్ చేస్తాం మేము చాలా ఐటమ్స్ చేసి పెడతాము మా సైడ్ అంతా నాన్ వెజి యూస్ చేస్తారు ఎక్కువ తింం నాన్ వెజ్ తింటారు స్పైసీ స్పైసీగా
మస్త అండి ఒకసారి
ఆ
వచ్చినప్పుడు చెప్తామండి
వచ్చినప్పుడు చాలా ఐటమ్స్ చేసి పెడతానండి మీకు మీరు వ మీరు రావాలే కానీ మా ఇంటికి
మీకు వచ్చా అండి వంట చేయట
ఆ వచ్చండి
ఏమేం చేశారండి వెజ్ నాన్ వెజ్ రెండు చేస్తారా లేదంటే
టొమాటో కర్రీ రైస్ అట్లా చేస్తామండి నేను
ఇంకేం రావండి మీకు
నాకు రావండి కర్రీస్ కొంచెం కొంచెం వచ్చండి ఇంకా మా అమ్మ నేర్పించలేదు మాకు
అ
ఆ
తినే తినొచ్చా అండి మీరు చేస్తేయి
అంటే తినొచ్చండి నేను కొంచెం బాగా చేస్తాను మరీ అంతేం కాదు బాగా చేస్తాను నేను చేసే ఐటెంని బట్టి మా ఇంట్లో వాళ్ళందరు తింటారు నేను చేస్తే
ఏమ అండి అంటే రావంటున్నారు కదా వంటలు మళ్ళీ బాగా
కొంచెం కొంచెం వచ్చండి బాగా చేస్తాను మర అంత లేకపోయినా కూడా
తర వచ్చాండి మీకు
రాదండి చెప్పండి ఇంకేంటి
ఏముందండి నార్మల్గా చే హలో
అండి
ట్రై చేయండి రావడానికి ఒక వన్ వీక్ లో వెళ్ళామ అండి అలా
సరే అండి మళ్ళీ రేపు కాల్ చేసినటప్పుడు చెప్తానండి ఇంట్లో వాళ్ళు ఏమన్నారునేది అవును
ఆ చెప్పండి మేము మళ్ళీ రేపు ఫోన్ చేస్తాం మీకు ఏదండి చెప్తే ఆలోచించుకొని పోదామండి
రేప అట్ల నాకు కొంచెము కర్రీ ఎట్లా చేయాలో నేర్పించండి
ఆ సరే అండి నేర్పిస్తాము సరే అండి మళ్ళీ రేపు చేస్తాము
సరే అండి బాయ్
మ్ బాయండి
ఇ